హలో
నమస్తే అండి
నమస్తే అండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీర ఎలా ఉన్నారండి
బాగున్నామండి
ఆహా
ఓకే అండి మనం పండుగల గురించి తెలుసుకుందామా ఈ రోజు
ఆ ఓకే అండి
ఓకే అంటే మీకు ఏ పండుగ అంటే చాలా ఇష్టం అండి ఎక్కువగా
నాకు దివాళి అంటే చాలా ఇష్టం అండి
అవునా
ఆ మీకండి
మాకు కూడా సంక్రాంతి అంటే చాలా ఇష్టం
అవు అవున
మీకు దివాలి అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం అండి
దివాళి అంటే మేము ఆ రోజు లక్ష్మీ వ్రతాలు చేసుకుంటామండి దివాళి రోజు మళ్ళీ దివాళి ఈ రోజు సాయంత్రం మాకు కేదారేశ్వర్నియువ్ర తమ్ముడు ఉంటదండి ఇం లో అంటే కుటుంబంలో అంద ఒక దగ్గరికి వచ్చి అలా పండగ జరుపుకుంటే చాలా బాగా అనిపిస్తుంది స్తుది కద అండి
అవునండి అవును
మళ్ళీ దాని తర్వాత టాపకాయలు పేల్చడం చిన్న పిల్లలతో పేల్చించడం దీపాలు పెట్టడం మూడు రోజులు హ్మ్ హ్మ్ ఒక రోజు భోగికి ఆ ఇలా దీపాలు పెట్టడం దివాళీ రోజు అయినా ద తెల్లారయినా అలాను నివ్రతాలు చేసి పూజలు చేయడం ఇలా ఉంటే చాలా బాగుంటది కాబట్టి నాకు దివళి అంటే చాలా ఇష్టం అండి
అవునండి
ఆ మీ సైడ్ జరుపుకుంటారా డి దివాళి
అంటే దివాళి తక్కువ అండి మాకు నాకు ఎట్లా అంటే జస్ట్ ఆ పండుగ రోజు మాత్రమే ఇంటి దగ్గర దీపాలు పెట్టుకు కొని తపాసులు కాలుస్తాం మాములుగా మీరు స్వీట్ చేసుకుంటారా హార్డ్ చేసుకుంటారండి
ఆ స్వీట్స్ ఉంటాయిండి హాట్ కూడా చేసుకుంటామ అండి ఇప్పుడు మేము వ్రతం చేసుకుంటాం కదా అక్కడ దేవుకి నైవేద్య విధ్యంగా మేము అప్పాలు చేసి పెడతాం అన్నట్టు అప్పుడది అపప్పాలంటే ఇప్పుడు ఆ బబ్బెరపప్పు ఉంటది కదండి
ఓకే అంటే మేము ఓలిగాలు అంటాం
ఆ ఆ ఆ మేము ఆ అ అదేనండి మేము బబ్బెరపప్పు న అలాగా నానబెట్టి చిన్నగా గ్రైండింగ్ చేసేసి ఆ ఇలా చేతి పైననే చేసి ఆయి లో కలుస్తాం అన్నట్టు దాంట్లో అన్ని యాడ్ చేసి
అవునా అండి చాలా బాగా చెప్పారు
ఆ అదే అవన్నీ దేవునికి పెడతాం ప్రసాదంగా
అవునండి మా మావైపు అయితే ఈవిధంగా అయితే జరగదు కేవలం ఆరోజు లేదు చిన్న పూజ చేసుకొని ఇంటి దగ్గర ఇంట్లో తర్వాత ఇంటి బయట దీప్ పాలు పెట్టి టపాసులు కాల్చుకుంటామండి
అవునా
అవును అంతే అండి మీవ మివైపు చాలా బాగా చేస్తున్నట్టు ఉన్నారు
అవునవును అవునండి మా వైపు దసరా కూడా చాలా బాగుంటదండి అవును అవునండి దసరా కూడా చాలా బాగా జరుపుకుంటారండి మా సైడు
ఆ అవునండి.
తొమ్మిది రోజులు బతుకమ్మ పేర్చడం
అవునండి
ఒక వెరైటీ ఆ లాగా ప్రసాదం చేయడం
అవునులేండి
ఆ మళ్ళీ ఆ చివరి రోజు మాత్రం నాలుగు ఐదు న్నర కల్లా ప్రసాదం చేయడం మళ్ళీ నవరాత్రిలో కి మా ఉపవాసం కూడా ఉంటామండి
అవునా అండి అదే మా వైపు అయి అయితే కేవలం ఒక రోజు మాత్రమే జరుపుకుంటాం. ఆ రోజ అయితే మేము పెద్దలకు కూడా బట్టలు పెట్టుకుంటామండి. మేమైతే అలా జరుపుకుంటం.
ఇంకేమేం ఫెస్టివల్స్ చేసుకుంటారండి.
హ్మ్ సంక్రాంతి అయితే మూడు రోజులు ఉంటుంది కదండి పండగ బాగా
ఆ
తర్వాత అదిగాక ఆ పండుగ రోజే నా పుట్టినరోజు కాబట్టి నాకు ఇంకా చాలా ఇష్
ఓహో ఆహా హా అవునండి అటువంటి ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్ ఇంక చాలా బావుంటది బాగా అనిపిస్తది
అంతేగాకుండా అండి మీకు ఈ యొక్క పండుగల గురించి ఆ అన్ని పడుగల గురించి మీకు తెలుసా అండి
ఆ తెలుసండి
ఏ పండుగ మీకు అంటే తెలుసా అండి
ఆ తెలి అంటే అంత డెప్త్గా తెలీదండి. కాకపోతే మా ఇంట్లో జరుపుకునే ఇవన్నీ ఆ ఏమేం చేసుకుంటారు అంతవరకు అయితే తెలుసా అండి
ఓకే అండి అంటే మనకు తెలిసిన
ఆ చెప్పుకుందామవి
ఓకే సంక్రాంతి ఇప్పుడు జనవరిలో అయితే ఈ యొక్క మన తెలుగు పండుగలు మామూలుగా మనం చేసే పండుగలయితే ఈ యొక్క సంక్రాంతి
అవును ఆ పోవకమ్
శివరాత్రి
ఆ శివరాత్రి అవును ఆ హోళ ఆ హోలీ కూడా ఉంటది
ఇంకా
క్ష్ీ వాతాలు ఉంటాయి రాఖీ పౌర్ణమి ఉంటది దసరా ఆ వినాయక చౌతి దసరా దివ దివాళి దేవి నవరాత్రులు
అవునండి తర్వాత డిసెంబర్ అంటే మనకు ఈయ ఒకక్క క్రిస్టియన్స్ పండుగ
క్రిస్మస్ ఉంటదండి
ఏ
క్రిస్మస్ క్రిస్
అదేండి ఆ క్రిస్మస్ తర్వాత మొహరం బక్రీదు అట్ల అవన్నీ జరుగుతూ ఉంటాయి
అవునవునండి ప ఖచ్చితంగా నెలకు ఒకటి అన్నట్టతే ఉంటదండి మన సైడ్ మన తెలుగు వాళ్ళగాని అయితే
అవునండి ఆ మన తెలుగు సంవత్సరాది ఉగాది కదండి మొదటి పండుగ చాలా మంచినే జరుపుకుంటాం
అవునవును
ఇక్కడ అంటే మీస్ రె ఏ పండుగలైతే ఎక్కు బాజర్ కుటండి
మా సైడ్ అంటే ఇదేనండి ఉగాది బాగా ఉగాదితోనే అన్ని ప్రారంభంవుతాయి కాబట్టి ఆ ఏదైనా వ్యవ సాయమైన ఏదైనా కూడా ఉగాదితోనే ప్రారంభం అవుతాయి కాబట్టి ఉగాది చాలా బాగా జరుపుకుంటాం మేము త్త ఆ ఉగాది తోనే పనులు స్టార్ట్ చేస్తం. ఈ సంవత్సరం పనులు మొత్తం ఉగాది తోనే స్టార్ట్ చేస్తం.
ఆ అవునా అండి మా వైపు కూడా అంతే అండి మంచిగా పె పెద్ద పెద్ద పండుగలంటే ఈ యొక్క ఉగాది
ఉగాది ఆ దసర, దీపావలీ ఆ
అంతే కాకుండ అండి మేము ఈ యొక్క సం క్రాంతి ఇంకా మొహర్రం కూడ మా సైడ్ బానే జరుపుకుంటాం
ఆహాహా అవును కొంతమంది చేరం కుంటారండి మొహర్రం ఉన్న వాళ్ళూ, వాళ్ళు కూ డా పూజిస్తారు కదా
హా
నైవేద్యం చేసి సమర్పిస్తారు కదా అక్కడికి ఎళ్ళి. అవునవును మీరు మీరేం జరుపుకుంటారండి మరీ ఆ ఆ అవన్నీ ఉంటాయండి పూజలు చెయ్యడం వెళ్ళడం ఆ ఇవన్నీ ఉంటయి
పండుగ అంటేనే పిల్లలకి, పెద్దలకి అమ్మ వాళ్ళకైతే వన్ పిండి వంటలు చేయడం
అవును అవునండి ముగ్గులు పె ట్టడం ధోరణాలు కట్టడం, పూలు పెట్టడం, దో నడకీ
అవునండి
అవునవును
ఈ యొక్క పండుగలు వస్తేనే పెద్దవాళ్ళు పిల్లలు అందరు సంతోషంగా ఒక రోజు
అవునవునం గుళ్ళకు వెళ్ళడం ఇంట్లో అయన కలిసి ఉండడం
అవునండి
మ్మ్ అవునవును
బంతి భోజనాలంటారు మావై పైతే అట్లా మంచి మంచి వంటక కాలన్నీ చేసుకొని
ని
ఇంకా పండగలొస్ తేనే ఇంటికి కళగా అనిపిస్ తుంది ఎందుకంటే మంచి మంచి రంగురంగులా బట్టలేసుకుంటాం తర్వాత పూలు అలంకరిస్తాం కాబ టేండి
అవునవునండి కొత్తగా అన్పిస్తాది అవునండి
పండుగలు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్ తర్వాత మనం ప్రసం ప్రదాయాన్ని తెలుసుకునేలా చేస్
చేస్తాయిన్న ఉంచి మన మన ద్వారా మన పిల్లలకి తెలుసుకొనేలా చేస్తాయి పెద్దల నుండి చిన్న పిల్లలు నేర్చ్ నేలా చేస్తాయి పండగలు మనం చేయడంతోనే కదండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా తెలుస్తాది
అవునండి యొక్ పెద్దల నుంచి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి
పండుగలో మంచిగా పార్టిసిపేట్ చేయాలండి అవునండి చాలా అవసరం
పిల్లలు చాలా మం తెలుసుకోవాలి
అవునవునంతె అవును మనం చేస్తేనే వాళ్ళన్ని తెలుసుకుంటారు నేర్చుకుంటారు
అండి
మనం చేస్ తేనే వాళ్ళు కూడా నేర్చుకుం టారు
అవునండి పెద్దల నుంచి నేర్చుకోవడమే మనకి తెలియాలి మనకి మంచిది కూడా పండుగలు డు చాలా ఎందుకు పెట్టారనేది మీకేమైనా ఐడియా ఉందా
ఆహా ఇవి నాకు తెలుసయితే అందరు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ ఒక్క రోజైనా కూడా ఎందుకంటే వ రంలో ఏడు రోజులు ఎవరి పనులు లో వాళ్ళు ఉంటారు పండుగ ఉన్న ఒక్క రోజయినా కుటుంబ సభ్యులుందరూ ఒక చోటకు చేరాలనే ఈ పండుగ పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను
అంతే కదాండి ప్రతి ఒక్క పండకి ఒక్కక్క విశ విశిష్టత అనేది ఉంటుంది
ఆ పండుగ మాత్రమే అందరు గల్సు ఒక దగ్గకి కొచ్చి మళ్ళా అందరు కలిసి ఒక దగ్గర తిని అందరు కలిసి ఒక ఏదైనా టెంపల్స్ కి అలా వెల్లి ఆ
అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పని చేేస్త్ తును ఉంటారు ఆ ఒక్క పండుగ రోజులు మాత్రమే కొంచెం విశ్రాంతి తీసుకొని కుటుంబంతో సమయాన్ని గలుపుతారు
అయినా ఒక్క రోజు సెలవు ఉంటది
అవునండి సరే అండి చాలా బాగా తెలుసుకున్నాం కదా ధన్యవాదాలు
బాయ్ అండి